ఐ నో
హలో
విన్పిస్తుందీ చెప్పండి వస్తుంది
ఎలా ఉన్నరు
చెప్పండి ఆ మీరెలా ఉన్నారు
ఆ బాగున్నా భోజనాల్ ఐనాయా వాతావర్ణం కొంచెం వేడిగా ఉంది వాతావర్
మీర్ చేసారా అండి భోజనం
ఆ మా చేసాన్ భోజనం
ఏం తిన్నారు
ఉ హు మటన్
మటన్ కర్రీయా
మీరు తిన్నారా
నేనూ ఔను తిన్నానండి నేన్ మధ్యానమే తినేసాను ఇప్పుడు తిన్లేదు
ఏం తిన్నారు మరి
తిన్నను ఇంకా తిన్నను కడుపు నిండి ఉంది
ఉ హు అవును
మధ్యాహ్నం బిర్యానీ తిన్నానండి చికన్ చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ
అవును బయటకి ఓపెన్ ఉంది
వాతావరణం ఎలా ఉంది ఇక్కైతే బాగా వేడిగా ఉంది
అదే మబ్బు మబ్బు ఉండేగానీ ఇంకా వేడి ఉబ్బుపోతాయి పోతంది హ్యూమిడిటీ తక్కువ తక్కువచు
అవ్వట్లే
అదే అదే వాతావరణ శాఖ ఏమన్నదంటే ఇరవై రానున్న ఇరవై నాలుగు గంటలలో మెరుపులతో కూడిన వర్షం అన్ని మెసేజెస్ ఆచ్చినాయి మొబైల్
ఎప్పునుంచి
నిన్నట్ను నిన్ననే మెసేజ్ అచ్చింది ఇరవై నాలుగు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వురుములతో కూడిన వర్ష వర్షం ఉంది అని ఓ నాలుగైదు డిస్టిక్ల నేమ్ ఇచ్చిండ్రు అందులో మా డిస్ట్రిక్ గూడా ఉంది
ఇట్ సైడ్ అయితే కొంచెం బాగా బాగా వేడిగా ఉంది ఇంకా గాలి కూడా రావట్లే మా సైడ్
అవును కానీ వేడి అంటే ఆ ఇంతకు ముందు ఉన్నలాగా ఆ ఏ వేడిగా గాలులు ఆస్తాలేవు అట్లా
కాలీ రావట్లే గానీ మొత్తం చెమటలు అసున్నాయి ఇంకా వేడి బాగా గాలి
అయితే సం మరి ఈక్వేషన్స్అయిపోవడానికి వచ్చింది కాదండి సమ్మర్ లో అందరికి హాలిడేస్ ఉంటాయి గాదా మరి ఎక్ టు ఎళ్ళలేద మీరు
ఎటు ఎళ్ళలేదండి
ఆ ఏటు తిరగడానికి ఏళ్లలేద అండి మీరు తిర్ తిరగడానికి వెళ్ళలేదా ఎటు
అంటే ఇప్పుడు
పిక్నిక్ గాని లేదా ఎక్కడైనా హైదరాబాద్ ఇట్లా చల్లటి ప్రదేశం
ఆహా అట్లా వెకేషన్స్ ఇపుడు జాలీ చె ఛీ పోలే
స్కూల్ పిల్లలు ఉన్నారా
ఉన్నారు
కొడుకున్నయా మరి వాళ్ళనేటు తీసుకెళ్లలేదా అండి పెద్ద అంటే ఆ కాలేజ్ వాళ్ళు ఉన్నారా
ఆ కాలేజ్ వాళ్ళు
ఎటు తీసుకెళ్ళలేదా మరి హాలిడేస్ లో
హాలిడేస్ వాళ్ళే వచ్చారు ఇటు సైడు
అట్లా కాదండి ఎటు తిరగాడానికి తీసకెళ్ళలేదా ఇట్లా వండర్వాల్ కానీ ఇట్లా హయ్
ఆ ఆటో తీసుకెళ్లలేదు గానీ ఇంకా ఐస్ క్రీమ్ షాప్ పానీపూరీ
అంటే మీరున్న సిటీ లోనే ఆ బయటికి తీసుకెల్లారా
హా
పెద్ద సిటీయా అండి మీది
ఆ నార్మల్ పెద్దాంత పెట్టేది
ఆ
నార్మల్ అంత పెద్దది కాదు
ఏముంటాయండి చూడ్డానికి ఎవరైనా వస్తే బయట వాళ్ళు
ఇక్కడ ఆమేన్ చూడ్డానికి స జాయిట్ జాయింట్ వీళ్ళ అట్లా ఉంటవే సర్కస్ వస్తది సమ్మర్ లో
హ్మ్
సమ్మర్ లో సర్కస్ వస్తది
ఉమ్ ఇంకా గార్డెన్స్ అవి ఏం లేవా అండి జూ పార్క్
ఆ ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి ఆ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే
ఏమున్నాయండి పేరు చెప్పండి ఏ పార్క్ ఉంది
ఆజాద్ గార్డన్ పార్కు ఏమో
ఆ
మీ సాటర్డే సండే ఇట్లా మార్కెట్ కూడా ఉంటది మా సైడు
ఎవడు
సన్ డే రోజు బాగా మార్కెట్ ఉంటది ఫుల్ రష్ ఉంటది మార్కెట్ లో
ఉమ్
ఇంకా అండి వాటర్ ఫాల్స్ అట్లా ఏం లేవా అండి మీ సైడ్
వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాని కొంచెం బాగా దూరం అంటే మా సైడ్ లేదు కొంచెం దూరం వెళ్ళాలి
అంటే మీ ఊరు ఊరు నుంచి కొంచెం దూరం వెళ్ళాలి
హా
వెళ్లు వెళ్లు వెళ్లు లేదా మరి ఎక్కడ కూడా
ఏ ఇంకా వెళ్ళలేదా అండి ఆ పండుగలు వచ్చారు ఇంకా చుట్టాలు వచ్చారు
మరి పిల్లలకు హాలిడేస్ అయిపోయి ఇంటర్ వాళ్ళకయితే హాలిడేస్ అయిపోయినాయి కదండి ఫస్ట్ నుంచి వాళ్ళకి కాలేజీ స్టార్ట్ అయిపోయింది
అని కాని పోవట్లేంక క్లాసెస్ స్టార్ట్ కాదు కదా
ఆహా ఇంకు క్లాసెస్ స్టార్ట్ కాలేదా
ఆహా అందుకే పిల్లలు పోవట్లే ఇంట్లోనే ఉన్నారు
హా మీ సార్ వాళ్లకు ఉండదేమో హాలిడేస్
మా సార్ సార్ తీసుకుంటే ఉంటది
ఆ అట్లా కాదు సమ్మర్ హాలిడేస్ ఉంటాయా టీచర్ అట్లా టీచర్ స్కూల్ అయితే టీచర్ వాళ్ళలకు అట్లా ఉంటాయి కదా మీ సార్ ఎందులో చేస్తారు
టీచర్స్ కూడా ఉండయి వాళ్ళు క్యాంపసింగ్ చేసుకోవాలి కొన్ని టీచర్స్ స్కూల్లో అట్లా ఉంటుంది
అది ప్రైవే ప్రైవేట్ వాళ్ళది కదండీ గవర్నమెంట్ వాళ్ళకు హాలిడేస్ ఆ ఉంటాయి ప్రైవేట్ వాళ్ళకు కూడా అన్నీ మొత్తం సమ్మర్ మొత్తం తిప్పారు కొన్ని రోజులు వాళ్ళకి కూడా హాలిడేస్ ఇస్తారు వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఇస్తారు
మీ సైడ్ ఏమేమి ఉన్నాయండి
ఏంటి తిరగడానిక లేదండి మాది చిన్న ఊరు మా దగ్గర ఏం ఉండదు చెట్లు ఉంటాయ్
మాది మామిడిగాయ పచ్చడా అలా చేసుకున్నారా మరి చె మావడి కాయలా బగా కాస్త ంతా కదా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మామిడి
ఇది ప్ర కదండి ఈ సీజన్ లో మాకాడ అని ప్రత్యేకమ మాకాడనే కాస్తాయని గార ప్రతి జాగాలో ఉంటాయి కదా ప్రతి జాగాలో మా మ్యాంగోస్ దొరుకుతాయి కదా
ఆ ఇప్పుడైతే విశేషం ఏమంటే ఇప్పుడు బాగా అయితే పచ్చళ్ళ అట్లా ఏసుకుంటారు కదా ఎండాకాలంలో పచ్చళ్ళు పాపడు మేము పాపడేసుకుంటాము ఎంతకాలంలో పాపడ కాచ్చకుంటం ఆ పచ్చడి చేసా మ్యాంగో పచ్చడి మ్యాంగో పికల్స్ ఇంకా పాపడ్
ఉ
ఇంక మరి ఏమేం ఐస్ ఏ మేం స్పెషల్ మీ సైడ్ తినడానికి లేకుంటే ఏమైనా ఉన్నాయా
లేదండి చెప్పాను కదా మాది చిన్న ఊరు పొద్దుగాల లేవడం ఏమైనా ఊరు పనులు ఎం ఆర్ని తినేస్తారు అందరు పోలలాకి వెళ్తారు పొలం పనులు చేసుకుంటారు ఎవరనా బా బయట జాబ్ చేసేవాళ్ళు ఉంటే అటు వెళ్ళిపోతారు
అ
ఇ ఇంట్లో వాళ్ళు కొంచెం ముసలళ్ళు చెట్ల కింద చల్లగా ఉంటది కదా
ఆ వెచ్చే గుంటదీ ఇప్పుడ్ సమ్మర్ లో చెట్ల కిందనే మంచి ఉంటది చల్లగ వాతావర్ణం చల్లగుంటదీ
చెట్ల కింద కూర్చొనీ ముచ్చట్లు జేస్కుంటా ఆ గేములూ ఆడతార్ గదా
మీరేమేమ్ గేమ్ చిన్నప్పుడు ఏమేం గేమ్స్
పులిమేకా తర్వాత మూడూ బండలు ఆ అది జేయడం
పులిమేకా ఆట్ యాటంటే ఏంటి దట్లేద్ నాక్ తెల్వదు
పులి మేకా ఆట అంటే ఇట్లా ఆ ట్రయాంగిల్లో షేప్ ఏసీ సెవెన్నా మేకలుంటయ్ రెండు పులులుంటయ్ ఈ మేక ఈ మేకలు ఆ పులులను బంధించాలి ఏఅ దూకకుండా అంటే ఓ ఒ ఒక జాగా ఎ ఇడ్సబెట్టి అట్లా ఉండద్దు అది దాని మీదకెళ్ళి దూకే కేటుంటే అది తినేస్తదన్మాట మేకను
ఆ హా
అట్ల మేకను మేకలూ తినక్ కుండా ఆ కులిని బందించాలే అన్నట్టు అప్పుడు మేక్ కలు గెలిషినట్టు లేకపోతే పులి అన్ని మేకల్ను తింటూ ఉంట్ టే ఓ పులులు గెలిచినట్టు
ఆ హా మరి మీరు ఆడ్తారా
సరే అండి మరి ఉంటాము సరే ఓకే